హాయ్ అండి మీరు బాగున్నారా
మీర్ బాన్నారా
బ
టిఫిన్ చేశారా
ఆ చేసినామండి పొద్దున అము చట్నీ చేసి రెడీ చేసి పిల్లలను స్కూలు పంపించామండి లాంచ్ తీసి బాక్స్ కూడా పెట్టి పంపించాము
మ్మ్
మీరేం చేస్తున్నారు
ఏం లేదు పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేయాలి
ఆహా స్కూల్కి వెళ్ళలేదా
ఆ వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు బాక్స్ ప్రీపేర్ చేసి ఇచ్చేసి రావాలి మళ్ళీ బాక్స్ వెళ్ళక
మధ్యాహ్నం ఆఫ్టర్నూన్
టిఫిన్ చేశామండి
అవున అంటే ఏదనా ఫెస్టివల్స్ వస్తే మరి మీరందరు మీ ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర జరుపుకుంటారా
హా ఒకే దగ్గర జరుపుకుంటామండి మా అత్తమ్మ మా మామయ్య మా తోటి కోడళ్లు మా ఆడపడుచులు అందరూ
మ్మ్ హు అవు అవునా ఇప్పుడు ఈ జనరేషన్ లో మరి కలిసున్నారంటే గ్రేట్ ఏ మరి
ఆ అత్తమామ ఉండేది మన ఇంటి దగ్గరని
ఆ హహ్
కాబట్టి ఆ ఆరాలు ఆడబడుచులు మేనకోడలు అందరు మాయ సెలబ్రేషన్ చేసుకుంటాము అందరం కలిసి ఒకే చోట
గ్రేటే మరి ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే ఎవరికి వాళ్ళే అంటున్నారు ఎవరి రికి వాళ్లే మ్యారేజ్ అయింది అని అంటే పిల్లలు వాళ్ళ భార్యని తీసుకునే ఉంటున్నారంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ మొత్తం టోటల్ ఒకటే దగ్గర అంటే గ్రేటే
టోటల్ అంటే ఇక్కడ్నె కాగుతున్నారు కాబట్టి సిటీ బయట లేదు కాబట్టి వేరే వేరే వాడాలాల ఉన్నారు కాబట్టి మా దగ్గరికి వస్తారు ఎందుకంటే దవులాన్
ఇప్పుడు మూవీస్ చూస్తార మీరు లేకపోతే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఫ్రీ టైమ్ లో లేకపోతే వర్క్ చేసుకుం టూనే ఉంటార
చూస్తున్నాము మాకు ఇంకా చిన్నగా బిజినెస్ ఉన్నదండి సిల్వర్ ప్లేట్స్ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా
ఆ
వేసులలో మనకు సీజన్ కాబట్టి మ సారు ఇస్తారాకులు హోల్సేల్ రే
ఇప్పుడు ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు అట్లా ఉంటుంది సీజన్ లేనప్పుడు ఎట్లా మరి
సీజన్ లేనప్పుడు చిన్న చిన్న బజార్ల మార్కెట్ల షాప్లలో ఇస్తారు ఇస్తారండి ఇంట్లో ఖాళీగానే ఉంట ఇంటి పని తర్వాత నేను కాలిగానే ఉంటాను
టీవీ మూవీ చూస్తార మూవీస లేకపోతే
మూవీలు అంత ఎక్కువ లేదు కానీ సీరియల్స్ అయితే చూస్తాను ఎక్కువ నాకు ఇంట్రెస్ట్
పిల్లలు టీవీ చూడరేమో
అంటే మా పెద్ద
ఆ
ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్కి
ఆ ఎగ్జామ్స్ టైమ్ లో చూడనివ వళ్ళా నీ స్టడీ మీదనే ఎక్కువ కాన్సన్ంట్రేషన్ చెపి వాలి
అ ఇప్పుడు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఫోర్టీన్ కు
అవునవును ఆ టెంతు
తు ఇంకా మీరేం చేస్తారండి
నేను ఏం లేదండి నాది లాస్ట్ ఇయర్ నేను స్టడీ కంప్లీట్ అయిపోయిడి టీచింగ్ చేయడానికి ఏదన స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నా గాని మా అబ్బాయి చాల చిన్నోడు
ఆహా
వాడు స్కూల్ కి వెళ్తున్నాడు కానీ ఎంతయినా కూడ నేను టీచింగ్ వెళ్తే వచ్చే వరకి సిక్స్ అవద్ది
అవునవును
అనేసి వెళ్ళట్లేదు ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుండి వెళ్దాం అనేసి
ఇంకా మీరు రోజువారీ పనులు
రోజు నేను స్టిచ్చింగ్ చేస్త ఖళీ ఉండను
ఆ
స్టిచ్చింగ్ చేస్తా డెస్సెస్ బ్లౌజెస్ అన్నీ కన్నీ కూడతాను ఖాళీ ఉండను పిల్లలు వెళ్ళే వరకి వర్క్ అయిపోతుంది వర్క్ అయిపోయినాక ఇంట్లో వర్క్ ఏమైన ఉంటే చేసుకొని స్టిచ్చింగ్ చేస్త
వంట చేశార అండి
ఆహా లేదు వంట చేయాలి ఇప్పుడు టెన్ అవుతుంది కద టువల్కి బాక్స్
ఉ
టువెల్ కి ఇచ్చేసి రావాలి తిన్నారా మీరు టిఫిన్ చేస్
కుకింగ్ చేశాను లంచ్ కూడ ప్రిపరేషన్ చేశాను ఎందు ఎకంటే మా పిల్లోన్ది చిన్నోన్ది ఉంది పాతి మా స్కూల్ కాబట్టి పొద్దున్నే లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు. మధ్యానం లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు టైం
లాంగ్ అవుద్ది.
అవునా పొద్దున్న తీసుకు వెళ్తాడు.
ఏం కర్రీ చేసారు?
గుత్తొంకాయ చేసారు
అవునవును
గుత్తొంకాయ చేసాను
వాళ్ళ అన్నద ప్రీపే వాళ్ళ అన్న ప్రిపేర్చేస్ పెట్టాలి మళ్ళీ వేరేది పెడితే బాక్స్ ఇంటికి రిటర్న్ రావడమే
అవునవును చేస్తారు ఏ ఒ ఆ స్కూల్లో మొత్తం బా బానే ఉంటది, ఇగ మామూలే మంచిగానే ఉంటది. ఇగ మనం చదువుకోవాల అంతే పిల్ల
ఉ ఆహా అంటే అందులో ఉండే మేడమ్స్ గాని లేకపోతే ఆయమ్మలు గాని వాళ్ళు బాగా చూస్ కుంటారా లేకపోతే కొందరు కొందరు బాగా చూసుకోరు కదా?
బానే చూసుకుంటారు చదువు రా ఇది రాకపోయినా స్టడీ క్లాసులు ఉంటాయి.
ఉమ్
చిన్న పిల్లలకు అవసరం పెద్ద వాళ్ళకి ఏం అవసరం గాని సార్లు మేడంలు మంచిగానే అర్దం కాకుంటే
ఆ అర్ధం కాకపో
అట్లా చెప్తారండి, అబ్బాయికి చెప్తారు. ఇలా చదువుకోవాలి కదా చదువుకోవాలి ఇట్లా
అదే అదే పిల్లలు డెవలప్ కావాలి అంటే ఖచ్చితం చ్చితంగా మనం చెప్తూనే ఉంటే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ అనేది షార్ప్ అయిపోయి డెవలప్ అయితారు.
అవునవును. ఇట్లా ఎగ్జామ్స్ లలో ఇవి వస్తాయి ఇంపార్టెన్ట్స్ అవొస్తాయి అని పాయింట్ వైజ్ గా అన్ని చెప్తారు. మాట
మీర్ చదువుకున్నారా?
కట్చేస్సానండి.
ఉమ్
ఇంటర్ కంప్లీట్ అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితా ఉంది.
ఓకే ఓకే
అంటే అప్పుడు చదువు మాది తెలుగు మీడియం కాబట్
ఆ అదే ఇబ్ నాది కూడా తెలుగు మీడియమే. కానీ ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియంస్ అయిపోయినాయి కాబట్టి తెలుగు ఎక్కడ పట్టించుకోవట్లే ఏ ఈ స్కూల్లో వేకెన్సీ ఉంది ఈ స్కూల్కి ఇప్పుడు వేకెన్సీ ఉంది అంటే వెళ్ళిన వెళ్తే ఇంగ్లీష్ టు గ్లీష్ స్టాకింగ్ అంటున్నారు.
అవునవును.
తెలుగు అందుకని చాలా కష్టం అవుతుంది. ఏదైనా స్కూల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి పిల్లలకు మొత్తం ఇంగ్లీష్ అంటేనే అర్థం అయితది తెలుగు అర్ధం కాదు కదా!
కాదు.
మ్ కొంచెం ఇంగ్లీష్ అదే గ్రామర్ పార్టు అట్ల నేర్చుకోవాలి నేర్చుకొని పిల్లలకి వెళ్ళాలి అ ని చూస్తున్నా.
ఇప్పుడు ఇంపార్టెంట్ చదువు మీదనే ఉంది కదండీ ఏం చేస్తాలే ఇప్పుడు పిల్లలు పాతకాలం అంటే ఇప్పుడు మాదంటే కొంచెం సంవత్సరాలు క
చదువు మూవీస్ కూడా మళ్ళీ వాళ్ళు స్కూల్ నుండి రాగానే టీవీ ఇంటర్నెట్ ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం పిల్లలకు ఆటోమేటిక్గా అన్నీ తెలుసు మనకన్నా తెలియదు ఇంకకానీ పిల్లలు బాగా షార్త్
అవునవును
రావడంతోనే మొబైల్స్ టీవీ మూవీస్ అన్ని ఇస్తారు
నుడి రాగానే చిన్నప్పుడు చిన్న క్లాసులలో ఉన్నప్పుడు సెల్ ముందు పెట్టుకుొని అన్నం
ఆ ఇప్పుడు మా అబ్బాయి నేను ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి తీసుకొస్తే మొబైల్ ఉంటేనే వాడు అన్నం తింటాడు మొబైల్ లేది అన్నం తిన్నాడు
ఏ పిల్లలు దానికి అటాక్ అయిపోయిారు
వద్దు అంటే వినరు
వినరు మారం చేస్తారు
బాగా మారం చేస్తారు ఇంకా చెప్పండి ఇంక ఇప్పుడు ఏముందు ఫెస్టివల్స్ ఉగాది ఉంది కదా
ఆ ఉగాది మీరు ఎలా జరుపుకుంటారు
ఉగాది అంటూ పచ్చడా చేసుకోవడం ఇంట్లో ఫ్యామిలీస్ అందరు మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు అత్తమ్మ మామయ్య లేడు అత్తమ్మ నేను పిల్లలు మా సారు అప్ అండ్ డౌన్ డ్యూటీకి వెళ్తాడు డే బై డే తను అప్ అండ్ డౌన్ చేస్తాడు తను వచ్చినాకనే మేము జరుపుకుంటాం తను రాకపోతే మా పిల్లలు వినారు వద్దంటారు
ఉ అత్తమామమయ పండగ హెల్ప్ చేస్తారా మీరే అన్న చేస్తారా అత్తమ్మ చేస్తారా పండగ
ది ఈ ఒక్కరితో అంటే కాదు కదా ఇంట్లో వర్క్ చూసుకోవాలి మళ్ళీ ఆ రోజు పొద్దునవి పిల్లలకి స్నానాలు చేపియాలి లేట్ అవుద్ది కదా ఆ రోజు
అత్తమ్మ ఇంటి దగ్గరనే ఉంటదా వేరేనా
ఇంటి దగ్గరే ఉంటది ఆమె
హ
ఆ తాను ఇంటి దగ్గరే ఉంటది అందరు హౌస్ వైఫ్సే నేనే బయటికి వెళ్ళేది ఉండే కానీ ఈ ఇయర్ వెళ్ళలే నెక్స్ట్ ఇయర్ నుండి స్కూల్కి వెళ్దామనేసి
మీరు ఎంతవరకు చదువుకున్నారండి
లాస్ట్ ఇయర్ డి ఇ డి కంప్లీట్ అయిపోయింది
స
కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ స్కూల్లో టీచింగ్ చేదాం అనుకుంటే మా అబ్బాయి చాలా చిన్నోడు అందుకనేసి వెళ్ళాలే నెక్స్ట్ ఇయర్ నుండి వెళ్ళాలి
వెళ్ళాలి ఏదో ఒక పని చేసుకోవాలి ఇద్దరు కష్టపడతారు ఇప్పటి రోజులలో పిల్లలు అదవుతారు ఒకరు మీద చేసుకుంటే ఆధారపడు కష్ట
చాలా కష్టం అవుతుంది ఇప్పుడు బా హస్బెండ్ ఎంత ఎంత వర్క్ చేస్తారో వైఫ్ అంత వర్క్ చేస్తేనే పైకి వస్తాము తప్ప లేకపోతే పైకి రాలేము
చదువులకు పిల్లలను చదివించడానికి బాగా ఖర్చులు అయితున్నాయి కాబట్టి ఇద్దరు కష్ట. కవరా.
మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పడ్డాకనే స్కూల్లో జాయినింగ్. ఇంతకు ముందు త్రీ ఉండే ఇప్పుడు ఫైవ్.
మీ విలువైన సమయాన్ని.
అంగన్వాడీస్ ఉన్నాయి గానీ అంగన్వాడీస్. అంతా నీట్గా ఉండట్లేదు వన్ ఇయర్ అయిన అంగన్వాడీలో వేద్దామంటే.
ఆహ్.
ఉమ్.
మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అండి.
ఓకే మ్యామ్ థ్యాంక్ యూ.